ాయ్ండి బాగున్నాండి మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి ఏం ఏం లేదండి ప్రస్తుతానినికి అయితే ప పని పని చేద్దామని కుంటుందమండి ఇంట్లో పని అవును అవునండి మీరేం చేస్తున్నారు
ఏం లేదండి కూర్చున్నాము
అవునా ఇప్పుడే పిల్లలు స్కూల్ నుంచి వ జీరో
అవునండి మా పిల్లలు కూడా వచ్చారు పిల్లలు బాగా ఆడతారంండి గేమ్ స
పయితే క్యారం బోర్డ్ ఆడుతుారు రాగానే
త్సహించుతారా అండి మీరు గేమ్స్ ఆడమని
ఆ చెప్తామండి
ఏమన్నా ప్రైజ్ వచ్చిందా అండి గణతంత్ర దినోత్సవం రోజు
ఆ వచ్చిందండి చిన్నకి ఫిజికల్ జర మ్యూజికల్ చై నన్
మంచిగా అట్లనే చేయడి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి మంచిది కదా అండి. గేమ్స్ ఆడితే కూడా
అవునండి మీ పిల్లలు ఆడతారా అండి గేమ్స్.
ఆ ఆడు వస్తుదండి మా పాప కప్ప గంతుల్లో ఫస్ట్ వచ్చింది. ఉమ్
ఇంకా అట్లనే ఎంకరేజ్ చేస్తా ఉంటే వాళ్ళకి కూడా మంచిగా అనిపిస్తది.
అవునండి.
ఉం పాపక ఏమన్నా స్నాక్స్ ఆ స్నాక్స్ చేయాలండి ఇప్పుడు
ఆ చెయ్యాలండి ఏమన్నా చేద్దామని చూస్తున్నా
అవున
ఉమ్ మీరు తింటారా అండి. మా మీ పిల్లలు బాలామృతం, సత్తుపిండి.
సత్తిపిండియా చిన్నప్పుడు వచ్చినప్పుడు తినేదండి.
ఇప్పుడు మేము అడుగుతిస్తాం కదండి మాకు వస్తది.
అవునాండి.
ఉమ్ మంచిది కదా కొంచెం వాళ్ళకి కూడా స్నాక్స్ లాగా ఏదో ఒకటి తినడానికి ఉండాలి.
అవునండి మీరు ఎట్లా ఇస్తారు. ఇప్పుడు బాలమరం అమృతంతోనే ఏమైనా వెరైటీ స్వీట్స్ ఇట్లా ట్రై చేసిర్ర ఎప్పుడైనా,
ఆ చేస్తా అండి. ఇట్లా ఏంటి అట్లలాగా పోస్తా రొట్టెలాగా చేస్తా లేకపోతే కుడుములు సత్తిపిండి కుడుములు అట్లా మంచిది కదా అండి. ఇగ పిల్లలు కూడా డైరెక్ట్. గుర్తిగా తింటే కొంచెం కుతుకబడ్డట్టు అయితదని. సి
అవునండి. వాట్లో కూడా కొంచెం వాళ్ళకి కూడా మంచిగా నచ్చుతే వెరటీ ఉండే. సరికి ఆ పొడి పొడి చూసిన దానికన్నా దానికి మంచిగా అనిపిస్తది. వాటికి అండి అట్లనే ఇంకా వెరైటీస్. ఇంకా ఏం జేస్ ఇస్తా రండి ఏకువా
ఏం చేస్తామండి మంచిగా అప్పుడైతే మేము స్కూల్కి వెళ్ళి రాగానే మా మమ్మీ గారు అట్లు చేసేవారు. ఆ మంచిగా రొట్ట చేసేవారు.
అండి.
అసలు మన అప్పుడైతే మంచిగా పండుగ వచ్చిందంటే రో అట్లతో తినే వాళ్ళం చికెన్ మటన్.
అవునండి ఇప్పుడు
ఆయిల్ ఫుడ్డు రో చపాతి అని పూరి అని మన హె మనే కబ్ జ అకుంటున్నాంమండి
అవునండి
మీరు చేపల కూ రెట్లా చేస్తారా అండి
చేపలు ఎట్లుందండి ఫస్ట్ ఫిష్ వేసి దాంట్లో చారు వేయడం అండి ఇంకా మీరు ఏమైనా వెరైటీగా చేస్తార
ఆ చేస్తామండి అంటే ఇట్లా పోపుక వేస్తారా చేపలు లేకపోతే పులుసులు వేస్తారా
పులుసులు అండి
ఆహా
మీరాండి
మా అత్తయ్య గారు పోపులోనే ఏస్తారండి
మీరు ఎక్కువ చేయరండి వంటకాలు
ఆ మేం చేస్తాము ఒక చేపల కూర మాత్రం తను చేస్తారు
అవునా
మటన్ చికెన్ అన్ని నేనే చేస్తానండి ఏమైన్నా స్నాక్స్ ఏ టిఫిన్స్ ఏం చేయాల ఇంక నేనే అండి
అవునా అండి టిఫిన్స్ ఎక్కువ ఏం చేస్తా స్తారండి
ఏం చేస్తామండి దోశ ఇడ్లీ ఉప్మా ఏముంటా అవి చేస్తూనే ఉంటామండి గిన్నెతో కూడా చేస్తాము ఇంకా స్నాక్స్ అవి ఇవి చేస్తా నే ఉంటాం ఏదో ఒకటి ఆ ఏమన్నా పిల్లల బర్డే వస్తే బాదుషా గులాబ్ జామ్ అవి చేస్త స్తానండి
అవునండి ఇంక ఇట్లా ట్రై చేయరండి పళ్ళి పట్టి కీ
ఆ పళ్ళి పట్టి నువ్వులు అట్లా లడ్డూలు చేస్తానండి పళ్ళి పట్టి బాగా చేస్తానండి కొంచెం తింటరు పా పాపకి ఇష్టము తింటది అనేసి చేస్తాను పల్లి
కుంటా అండి బొక్కలకు కూడా బలం
అవునండి ఇంకా పిల్లలు బాబు పడుకున్నప్పుడు అది చేస్తానండి మంచిగా తింటారు మంచి ఉంటది మీరేం చేస్తారండి
మేము ఎక్కువ నువ్వు లడ్డూలు కొబ్బరి లడ్డూలు
హ
కొబ్బరి లడ్డులు కూడా బాగుంటాయి అండి
ఏమో అండి మొన్న కొబ్బరికాయలు ఉండే దేవుడి దగ్గరికి వెళ్ళినయి గాని ఇంకా చక్కెర తీసుకున్నాము కొబ్బరి లడ్డూలు బాగుంటాయా
అవునండి
ఉమ్
ఉమ్ కొబ్బరి లడ్డూలు కూడా మంచిగా ఉంటాయండి పిల్లలు ఇష్టంగా తింటారు
అవునా ఎప్పుడో చేయలేదండి ఎప్పుడు ట్రై చేయలేదు చెయాలి ఇగ ఎట్లా తురుముతారండి బెల్ళ కొబ్బరి
ఉమ్ కొబ్బరి చిన్న చిన్న వక్కలుగా కట్ జేసి మిక్సీ లేసి ఇగ ఇట్లా తుర్మినట్టు పొడి వస్తది కదా అండి దాన్ని తీసి బెల్లం పాకం పట్టి కొబ్బరి దాంట్లేసి కొంచం అయినాంక లడ్డూ లాగా చేయడంమేనండి ఏముండద్ ఈజీగానే ఉంటది అండి సేమ్ పల్లిపట్టి లాగానే
ఆహ కొబ్బరి లా ల అంటారు
అవునండి
ఉమ్ అయితే మొన్న ఒక డ్రెస్ కుట్టించుకున్నానండి మిషిన్ దగ్గర
అవున అండి
ఉమ్ అది ఇంగ బానే రేట్ అయిందండి మొత్తం కలిపి చున్నీకి నూట యాభై అయినాయి పాయింట్కి రెండు వందలు అయినాయి మొత్తం ఎనిమిది వందలు అయినాయి అండి
అవునా మరి ఇట్లా ట్రై చేయకపోయిరా ఒకసారి టాప్స్ లెగ్గిన్స్ అట్ల కూడా ఉంటాయి కదండి
ఆ ఎప్పుడు అలానే తీసుకుంటానండి డి అసలు ఫస్ట్ ఫస్ట్ టైం ఇలా చేసాను కానీ బాగా డబ్బులు అయ్యాయి ఇంకోసారి చేయొద్దు సరేలే ఒకటి ఉంటే చాల్లె అనిపి
అవునా అండి
ఇగ నెక్స్ట్ తీసుకోవడంమే అండి టాప్స్ లెగ్గిన్స్ చాలానే ఉన్నాయి అవే తీసుకుంటా నేను ఎప్పుడైనా ఉమ్
లేముంది ఇప్పుడు లైనింగ్ కనీ దానికని అన్నిటికీ చూచిన చార్జెస్ ఎక్కువ టూల్ అన్నీ డబల్ డబల్ అయిత
అవునండి బాగానే అయినాయి రెండు టాప్
అవునా డీ
ఏం చేస్తాం
ఏం కాద్ లేండి ఏం బాధపడకండి
ఏం లేదండి బాధేం లేదు ఇగ ఎట్లయినా వేరే ఏ కొత్త టాప్స్ తీసుకున్నా వాటికి చున్నీ బయ లేకపోతే కొనాల్సిందే కదా పెట్టుకొని లైనింగే అయినాయి కదా అంతేం బాదులేదు కాపోతే ఈ డ్రెస్ కూడా లుక్ బాగుంటుది కదాం
అవునండు ఎం కాదుండి ఉగాది ఫెస్టివల్ క వేసుకోవచ్చు
ఆ అవునండి చున్నీ కూడా మంచి గ్రాండ్ తీసుకున్నానండి గీతా షాప్ లో వన్ ఫిఫ్టీ పడింది
అవునండి
అంటే ఇంకా చూసుకోండి కొంచెం ఎట్లు ఉంటది అనేసి
అ
మొత్తం టూ ఫిఫ్టీ చెప్పిండు మొత్తం పూస్వర్ క లాగా వచ్చింది కొంచెం గ్రాండ్ కనిపిస్తుంది కదా డ్రెస్ చున్నీతో అందం వస్తుందిని కొన్నానండి
అవునండి
ఉ
ఇ అదిలా అండి పసి వాళ్ళకి వేసుకోండి ద దాన్ని వేసుకొని చూసినాంక మీ బాధంతా పోతుంది
అవునండి ఇంకొక పిల్లలకి తీసుకుంటే అయిపోతుది ఆ అ నేన్ గుట్ట చి దాంట్లో క్లాత్ మిగిలింద అీ పాపకి గు చ్చ
అవునా అండి
గుట్టానండి పాపకి క్లాత్ కొనుక్కొచ్చి ఇప్పుడు ఇది దీనికి లైనింగ్ తీసుకొచ్చాను ఇది కూడా అతే ఏదో ఒక టేస్ ఉంటదుగాదికి ఒక బాబుకి తీసుకోవాలి
ఆ దగ్గరే ఉంటాయంండి మీకు షాపింగ్ మాల్స్ వెళ్ళడానికి
ఆ ఉంటాండి గా తీసుకోవాలి మీరు అన్నయ్య కూడా తీసుకుంటారా అండి
ఇ లే ఇదండి అన్నయ్య కష్టమే మేమే
ప్రతిసారి తీసుకునేదా లేకపోతే ఈసారి ఖర్చుల వల్ల తగ్గించారా
ప్రతిసారి ఏం తీసుకోరండి
ఆహా
మా కోసమే మేమే తీసుకోవాలం
ఎందు మీ అమ్మ వాళ్ళు ఇస్తారా అండి
చె్యదండి అమ్మ వాళ్ళు ఏమి ఇయ్యరండి ఈ పండగకి మేము తీసుకోవాల్సిందే
ఆహ ఎందుకండి అ కంపల్సరీ అంటే కొందరు తీసుకోరు కదా ఏముందు లే
మేమ్ గుడి ఇస్ సారీ కొంచం ఫస్ట్ టైమే అండి ఉమ్ చిన్నోడిక్ కొంచం ఇబ్బంది అయితుంద్ ఊ
ఏ మీమ్ గుడా ఇంగ ఏద్ దీస్కున్నా పొట్టిగ అయితున్నాయి చాలా ఉన్నాయి గదా కొనడం పెట్టడం దాయడం అయితుంది అనేసి తగ్గిద్దాం అనుకుంటున్నాము
మ్మ్ ఎట్ల వల్ పెరుగుతూ ఉంటే అ వస్తూనే వస్తలెవ్ అన్ బట్ కల్పులు
పాప గుడా కొంచం లావ్ అయ్యేసరికి అన్ని టైట్ గా పొట్టిగా అయిపొయై అండి ఈ మధ్య చాలా అసలు తనకి డ్రెస్సులే లేవు అన్నట్టు అన్పిచింది పాతే అన్ని తీసేసేసరికి
అట్లా అనిపిస్తదా అండి పిల్లలకి
మ్మ్ అసలు మీగ్ గుడా చిన్ అబ్డు తదే ప్రాబ్లమేగా
అవునండి ఇగా అవి పొట్టిగా అయితే అన్ని అవి చూడ్డానికి ఎమో కొత్త కొత్తగ్ ఉంటై అవి పట్టవు ఇగ మస్ అన్ని డబ్బులు బెట్టి కొనెసరికి ఇబ్బంది అన్పిత్తది మళ్ళా
రంగా అదే మనం అన్కో ఎన్ని గొన్నా గుడ ఏస్తాము టా ఏం గద మనక్ పట్టవు పొట్టిగెతై అని ఏమ్ ఉండవ్ గదా ఇగ
అవునండి అట్లాంటి ఫీలింగ్ ఏమ్ ఉండదు కాబట్టి పిల్లలకిీ తీ త పొ తక్కువనే ఈస్కోవాలండి మళ్ళామ్ వేస్ట్ అయిపోతది అంత కాస్ట్ బెట్టి కొని మళ్ళీ వట్నీ దేనికన్నా ఒకటి యూజ్ జేయాలంటే బాద అనిపిస్తన్న అప్పుడు ఇంత బెట్టి కొన్నా కదా మళ్ళీ మే ఎవరికి ఇచ్చినా ఎవర్ తీస్కోరు ఏ తీసుకున్నా ఏమన్
సలు నిజ్ నిజంగా జప్పాలంటే మనం ఒక్ ఒక సమచ్రంలో ఒకా ఆ షాపింగ్ మాల్ కి పెట్టే డబ్బులు ఒక ముప్పై నల్భై వేల్ అయితై అండి ఈజీగా
అయితే అండి
టున్నమండి ఈ డ్రయర్లతో సహా అన్ని కొనడమే ఊక్ తే కొనడమే ఎప్పుడు నచ్చినప్పుడు అప్పుడు తీస్కోడమే అయితుంది మనము
అవునండి ఒకదాని కన్ పోతాం ఒకటి కొన్కొని ఒత్తం మనం అయితే ఇంక్ క లేడీస్
అవునండి మరి మనిషి మనసుకు నచ్చింది ఒదిలేస్కొన్ ఒస్తే బాధ బాధ అయిత్
ఉమ్ వేస్ట్ అవునండి వేస్ట్గ్ తీస్కోలే వేశ్ ఇవి తీస్కోలే అనిపిస్తంది మళ్ళీ ఊకే
అవునండి కనీ కొందరు ఉంటారండి మనలాగ్ గాదు కొందరు కఠినస్తులు ఉంటారు ఆమ్ ఎందుక్లే ఎందుక్లే అట్ల ఒదిలేస్కుంట్రు వాళ్ అసలు పోయిన టెమ్ట్ గారు
కొంతమంది అట్ల గార్లేగని కొంతమంది అయితారండి ఇగ వాళ్ళ గురించి మనకు తెలియద్లేగని
ఉమ్ పోయినా ఒక వస్తువుకి పోయినా ఇంకో వస్తువునికి టెమ్ట్ గారు వాళ్ళు కానీ మేమైతే అట్లా ఉండలేమండి ఒక దానికి ఎల్తే ఒక డ్రెస్ నచ్చిందంటే తీస్కోవాల్సిద్
ఏన్ట్లేడ్తరండి మీరు ఎక్కువ శాతం ఫ్రెండ్స్ తొనె ఎళ్తరా సింగిల్ ఎల్ తర
సింగిల్ అంటే, ఎవరూ రాలేని పరిస్థితిలో ఉన్నప్పుడు సింగిల్ గానే వెళ్తానండి. మాక్సిమం ఎవరైనా ఒకరు తోడుండాల్. నువ్ నాకు రిఫరెన్స్ కోసం అని అనిపిస్తది. ఎందుకంటే, ఒక్క నిర్ణయం తీసుకోబుద్ది కాదు.
అవునండి.
ఎవ్వరూ లేనప్పుడు మా మమ్మీనై న తీస్కెళ్తా అండి.
అవునా అండి?
రం ఒక్కరం పోతే, ఎట్లా ఉంటది? ఎవరిని అడగలేమ్ గా! ఈ క్లాత్ ఎట్లుంటది? నాకెట్లుంటది? అని ఇట్లా సజెషన్స్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. తొనయినా, అమ్మతో అయినా. మ్మ్ కాకపోతే, ఒక్కరం పోతె కన్ ఫిజ్ అయితది.
అవునండి. మేము కూడా ఎక్కువ శాతం ఫ్రెండ్స్ తోనే ఎళ్తాం అండి.
ఈ మధ్య తగ్గిందండిగ. తగ్గింది ఈ మధ్య ఫ్రెండ్స్ తొ అనేది తగ్గిపోయింది. ఇగ అందరు బిజీలో ఉన్నారు. కొనడం తగ్గిన్ కొనడం తగ్గిచ్చారు.
ఆ ఇగ అంటె పరిస్థితులు కూడా ఇంట్లో బాలేవు లెండి.
మ్ అదే, ఇంకా కొనేటివి ముందున్నాయి కదా అండి! ఇంక అందుకనేసు మాకు బర్త్డే ఉంది. బాబుది ఇంగా కొనేటివి ముందున్నాయి ఇంగా స్టాప్ చేయాలిగ. అప్పుడు ఒకదానికి పోయి ఒ ఒక్కటి చాలానే అయితాయి అప్పుడు.
అవునండి.
ఇంగ మీక్కూడా పెళ్ళిందన్ టున్నారు కాబట్టి, మీరు కూడా ఒకసారె తీసుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు ఖర్చులు, అప్పుడు మనకి చేయి నుండి పెట్టుకోవాల్సి వస్తది. కొన్ని అత్తేయ వాళ్ళు ఇచ్చినా కూడ.
అవునండి.
మ్మ్ అట్లా చాలా ఇబ్బందులు అయితయి. అందుకే, ఇప్పుడు కొనుక్కోకుండా ఉంటే, అప్పుడే కొనుకోవచ్చు.
అవునండి. సరె అండి. ఆ సరె.